హలో
హలో
హాయ్ రా బావున్నావా
హాయ్ రా బాగున్నా మీరేలా ఉన్నారు
ఆ బాగున్నాం చాలా రోజులకి కాల్ చేసారు
ఆ ఆ ఆ అవును కొద్ది బిజీ అయిపో పండగ హడావుడి జరుగుతుంది కదా ఇంట్లో ఈ మంత్ మొత్తం హడావిడి ఉంటది
అవునా ఓకే ఇక్క దాకా వచ్చా ఇప్పుడు ఏడే ఈ రోజు మీకు
ఇవాళ్టికీ ఆ నైంటీస్ డే
ఆహా ఓకే ఓకే ఓకే అందరు మంచిగున్నారా
ఆ ఆ బావున్ ఆ అందరు బాగున్నారు అబ్బా మీరేలా ఉన్నారు పిల్లలు బాగున్నారా అన్నయ్య బాగున్నారా
ఆ అందరం బాగున్నాం ఎక్కడ దాకా వచ్చింది హడావిడి ఇంక ఎన్ని డేస్ కబ్బా మీది ఇది
ఏంటబ్బా ఇది వన్ మంత్ వన్ మంత్ ఉంటాం కదా ఫాస్టింగ్స్ మేము
ఆహా ఓకే ఓకే ఓకే
వన్ మంత్ తర్వాత మళ్ళీ నెల పొడుపు చూసాక ఫెస్టివల్ సెలబ్రేషన్ చేసుకుంటాం
అదే అదే ఈ నైన్టీన్త్ అట్ ఉంది కదా
ఆ అవునబ్బా నైన్టీన్త్ అవుదొ ట్వంటీ అవుదో తెలీదు మనకి
అప్పుడు హాలిడేస్ లో అప్పుడు మీ ఇంటికి వచ్చినప్పుడు ఆంటీ హలీం చేసింది అసలు ఇప్పటికి మ
హా ఆ ఆ ఈ రంజాన్ స్పెషల్ అంటే హలీమే అబ్బా మేం చేసేది ఎక్కువ
అవునవును అసలు టేస్ట్ మాత్రం సూపర్ ఉంటదబ్బా అసలు
యా హూ ఊ
నీ అసలు ఆంటి డిఫరెంట్ గా చేస్తుది అస్ సేమ్యా కూడా డిఫరెంట్ గా మేం ఎప్పుడు చేసినట్టుగా అప్పుడు రాదబ్బా అప్పుడు అట్లా టేస్ట్ కూడా
ఆ ఏమో అబ్బా మేం చేస్తాం మాకు అలా ఏం ఉండదు ఇక రంజాన్ అంటే హలీము ఫాస్టింగ్స్ ఇంకా హడావుడి ఇంకా బంధువులుతో ఇంకా మేము ఫాస్టింగ్స్ ఉంటాం కదా ఇక వంటలు ఎక్కువ చేస్తాం అబ్
అవును అసలు ఆ రోజు అయితే ఆ ఏరియా మొత్తం అస మామలుగా గుమ గుమ వాసనలు కాదు అసలు
అవును ఉమ్
కూడా ఆ రోజు చెప్పా అంటీ అసలు మస్తు చేస్తుంది మమ్మీ బిర్యానీ నువ్వు కూడా అట్లా చెయ్యాలి మమ్మీ అని చెప్పా
ఓకే ఓకే ఊమ్ రండి మీరు కూడా ఫెస్టివెల్ కి ఈసారి మా ఇంటికి
అదే మమ్మీ అంటుంది ఆ ఆంటీతోనే చేయిపిచ్చుకోని తినరాదూ అంటాంది
ఆ ఆ అదే అదే మీరు కూడ రాండి ఈసారి ఫెస్టివల్ కి మేము పిలుస్తాము కాల్ చేస్తాను నేను
వాహ్ తప్పకుండా
అదే అదే
గా ఇగ ఆ
ఉమ్ ఆ వచ్చారబ్బా ఇక్ మొన్నటిదాకా ఇక్కడే ఉన్నారు ఇంగ ఫాస్టింగ్స్ ఉన్నాం కలిసి అందరం ఆ టూ డేస్ అవుతుంది వెళ్ళి మళ్ళొస్ తారు పండగ దాకా
అదే మీకు ఇగ పండగంటే ఇగ మామూలుగా ఉండదు కదా
ఆవును ఆ వెళ్ళాలబ్బా ప్పుడు హైదరాబాద్ ఏళ్దాం అనుకుంటున్నావు గా షాపింగ్ కి
ఊ హా ఆ నేను పోయినసారి ఆ చెప్పబ్బా
అదే హైదరాబాద్ ఎళ్దాం అనుకుంటున్నాం షాపింగ్ కి చార్మినార్ దగ్గిరికి వెళ్దాం అనుకుంటన్నాం ఈసారి పిల్లల కానీ ఇంగ మాకైతే అక్కడే నచ్చిద్ధండి షాపింగు
అసలు హైదరాబాద్ చార్మినార్ దగ్గర బ్యాంగిల్స్ అవన్న అసలు మామూలు ఫేమస్ కాదు కదా
అవునవును
పోయిన్సారీ మదీనా వెళ్ళానబ్బా మదీనా కూడా రీజనబుల్గా అనిపించింది ప్రైజెస్ ఒకవెళ్ళ మ్ ఒకవేళ అందరు కలిసి వెళ్తున్నారు కదా ఒకసారి అది కూడా ట్రై చేయ్యరాదండి
ఆ వెళ్తాం వెళ్తాం తప్పకుండా వెళ్తాం అవునవును క్వాలిటీ బాగుంటది మనం బిజినెస్ చేసేటోళ్ళకూడా మధీనాలో మంచి మ చి సారీస్ ఉంటయి
అవునబ్బా కొన్ని షాపులలో అయితే హోల్సేల్గా ఇస్తారు అంటే ఇప్పుడు ఒక డ్రశారీ పీసిమ్మంటే అట్ ఇవ్వట్లేదు మనం ఒకవేళ తీసుకోవాలంటే ఖచ్చితంగా సెట్టు సారి సెట్లో సెవెన్ శారీస్ ఉంటాయి కదా ఆ సెవెన్ శారీస్ తీసుకోవాల అట్ట కొన్ని సెట్లలో ఫైవ్ శారీస్ ఉంటాయి అట్లా వాళ్ళు చెప్పినట్లు తీసుకోవాల్సిందే మ దీనాలో కానీ కొన్ని షాప్స్ ఉన్నాయబ్బ రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి మన క్వాల్ వైజు కూడా అంటే మనం కొంచెం ఓపగా వెతుక్కోవాలి షాప్స్ చాలా షాప్స్ ఉంటాయి కదా
షాపులు తిరగా ఛాల షాపు
అవున అబ్బా ఇక క్లాతింగ్ అని జ్యువలరీ కూడా అక్కడే తీసుకు
ఆ ఆ జ్యువలరీ గానీ చెప్పులు గాని అన్ని అక్కడే అబ్బా ఇంగ మేము బుర్కాసు అవి కూడా అక్కడే తీసుకుంటాము
అహ ఓకే ఓకే ఇగ షాపింగ్ అంటే ఇగ అన్ని ఒకేసారి చూసుకొని వస్తే బెస్ట్ అబ్బాయి ఇక్కడ అక్కడ అంటే ఇబ్బంది లేకుండా ఉంటది కదా ఇప్పుడు ఏమన్నా ఆఫర్స్ ఉన్నాయా ఏమన్నా ఏమన్నా చూ తెలుసుకున్నారా అక్క వాళ్ళవి
ఆఫర్స్ ఉంటాయి మనకి
ఆహా ఆఫర్స్ దగ్గరతి ఈ టైం లోనే ఇగ తీసేసుకోవడం బెస్ట్ నేనుకూడా ఫెస్టివల్ అనుకొ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫెస్టివల్ కి ఒకే ఒకసారి ఒకసారి ఒకటే గ్రాండ్ డ్రెస్ తీసుకుంటానబ్బ డైలీ వేరుక వచ్చేసి ఇప్పుడు ఆఫీస్కి వెళ్తా కదా ఆఫీస్కి వేరుకు వచ్చేసి ఒక సెవెన్ డ్రెస్సెస్ తీసుకున్నా మొన్న రీసెంట్గా మళ్ళీ ఇంట్లో మామూలుగా మనం నైట్ డ్రెస్సులు అట్లాంటివి వేసుకుంటాముగా పిల్లలికి పిల్లలకి సెట్గా సెట్లే తీసేసుకున్నా ఒకేసారి ఒక సెట్కి వచ్చే త్రీ డ్రెస్సెస్ వచ్చాయి
అవునవును బాగుంటున్నాయ అండి
ఆ బాగుంది మదీనాలోనే తీసుకున్నాను సెట్ అందులో ఇంక అక్క వాళ్ళ పిల్లల అందరం కలిసి వెళ్ళాము అందరం కలిసి వెళ్ళలోకి ఇప్పుడు అందరం డిస్ట్రిబ్యూట్ చేసుకున్నమాట ఒక సెట్ లో వచ్చేసి సైజ్ వైజ్ గా వచ్చేసాయి ఇప్పుడు ఒక ఒక సెట్ లో ఇప్పుడు పా పెద్ద పాప వచ్చేసి నైన్త్ క్లాసు మా పాప ఇంకో పాప వచ్చేసి సెవెంత్ క్లాస్ ఒక పాప ఫిఫ్త్ క్లాస్ సి ఇట్లా వీళ్ళందరిక ఒకటే సైజు కదా మాక్సిమం ఒకటే సైజ్ వస్తుంది అందుే ఇగ వాళ్ళు కూడా పిల్లలు కూడా అలా షేర్ చేసేసరు
అవును చేసుకోవచ్చు అలా తీసుకోవచ్చు అందరం కలిసి తీసుకున్నాం అనుకోండి
హ
ఉమ్ ఎవరి కావల్సినవి వాళ్ళు తీసుకోవచ్చు
శారీస్ కూడా సేమ్ డిజైన్ లో తీసుకున్నాం అక్కడ కూడా మంచిగా అనిపించి వచ్చే నాకు ఇక అందరం ఒక టే రసెస్ వేసుకుంటే అందరు చాలా బాగుంది చాలా బాగున్నాయి అన్నారు అబ్బా అంతా అంటే ఇప్పుడు లుక్ వైజ్ కూడా అందరు ఒకలాగే వేసుకుంటే ఇప్పుడు వీళ్ళు వాల ఫ్యామిలీ కదా అట్లా అందరు అట్లా అనుకుంటా ఉన్నారు అస మన
అవుర అనుకుంటారు ఆ వీళ్ళందరు ఫ్యామిలీస్ కా వచ్చు రా ఓకే మ్యాచింగ్ వేసుకున్నారు అనుకుంటారు అరు
మీరు పిండి వంటలు ఏమి చెయ్యరు కదా
పిండి వంటలు అలాంటివి ఏం చేయ్యమబ్బా ఇంకా బిర్యానీ రంజాన్ రోజు అయితే బిర్యానీ షీర్ కురుమా ఇంకా ఇవే చేస్తాంబ్బా పిండి వంటలు ఏమి ఉండవ్ మేమేమి
అవున అవునులే అంటే కొంతమందిరి ఉగాది ఇట్లా మామూలుగా మనకి మా ఫెస్టివల్ ఉగాదికి అయితే ఇక ముందు నుంచి ఇక వాళ్ళందరు వస్తారు అని మమ్మీ అయితే అసలు ఎన్ని పిండి వంటలు తయారు చేస్తదో దా అబ్బా అవి వచ్చినప్పటి నుంచి ఒక వారం ముందే వస్తాం కదా ఇక వారం రోజులు తిని తిని తిని తిని వెళ్ళేలోగా అయిపోతాం హా హా ఇట్లా అనమాట అంటే ఇక మీకు స్పెషల్ అంటే ఇక సేమియా బిర్యానీ ఇట్లాంటి స్పెషల్ కదా
అవును అవునబ్బా సేమ్య ఇంకా బిర్యానీ ఇగ ఒకళ్ళ ఇళ్లకి ఒకళ్ళు వెళ్తాము పండగ స్పెషల్ గా వాళ్ళకు ఫ కంగ్రాచ్యులేషన్స్ అలా చెప్పుకు కుంటూ ఉంటాము మేము
అవునవునబ్బ చాలా బాగుంటది నీకు పోయిన సారి అప్పుడు వచ్చా కదా ఇక మీ మీయ్యమ్ మా వాళ్ళంటే ఏం లేదబ్బా ఇక మామూగా ఇంట్లో వంట చేసుకుంటాం గుడికెల్లోస్తాం ఇక ఆ రోజు గుడికెళ్ళొచ్చి ఇక పూజ చేస్తుదమ్మ ఇంట్లో ఇక మమ్మీ పూ చేసేటప్పుడు ఇక హెల్ప్ చేస్తాం ఇక ఐటెమ్స్ అన్ని తయారు చేయాలి కాదు టెలు అవన్నీ పెడతాం కదా ఇక వాటినక్కడ పెట్టినప్ ఇప్పుడు ఇక అవన్నీ వంటలు పొద్దున్నంచి ఇక మధ్యాహ్నం దాకా ఇక వంటలే సరిపోతాయి అబ్బా ఈవినింగ్ అట్లా అందరం కలిసి అట్లా బయటికి వెళ్ళి వస్తాం ఇలా కొంచెం పిల్లలు కూడా కొంచెం రిఫ్రెష్ అయిత్ తరని ఇక దగ్గర్లో మన దగ్గర కొంచెం అఔటింగ్ వెళ్ళడానికి ఇట్లా పామ్లేర్ అలాంటి ఉంటయి ప్లేస్ సూ
ఓకే ఓకే
కొంచసేప్ పిల్లలు ఆడుకుంటారు ఇక మేం
ఆ మేము కూడా వెళ్తాం అబ్బా మేము కూడా అదేంటి పార్కు అని పిల్లల్ని తీసుకుని ఎల్తమో
ఆ ఇక పిల్లలు కూడా ఇగ అందరు కలిసినప్పుడే కదబ్బా కొంచెం ఎంజాయ్మెంట్ అనేది ఇప్పుడు పిల్లకి ఎక్కువ ఎక్కువ స్టడీస్ ఎక్కువ అయిపోతున్నాయి వాళ్ళు కూడా ఎక్కడ పొద్దున లేస్తేనే స్కూల్ కి వెళ్తున్నారు ఇక స్కూల్ నుంచి రాగానే ఇక ట్యూషన్ అయితుంది ట్యూషన్ కెళ్ళి ఇంకా కొంచెం వాళ్ళు గదా అంత టైడ్ అయిపోతున్నారు పిల్లలతో ఎక్కువ టైం మాట్లాడడానికి కూడా ఉండట్లేదు ఒకప్పుడు అస్సలు మనం ఎట్లా అస్సలు మాలు స్కూల్ నుంచి వచ్చామంటే అసలు బుక్ తేసేది ఇప్పుడు ఎగ్జామ్స్ తీసుకునేది ఇప్పుడు పిల్లల కొంచెం స్టడీ బాగా ఎక్ అయిపోయింది అబ్బా కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది కదా అందులో పేరెంట్స్ కూడా కొంచెం బాగా ఎక్ ఎక్కువ ఫోర్స్ చేస్
ఆ అప్పుడు చదువులు వేరు ఇప్పుడు చదువులు వేర్ అబ్బా
అప్పుడు మమ్మీ వాళ్ళు చదవండి అని చెప్పి వదిలేసేది ఇప్పుడు వామ్మో పిల్లలు పాపం ట్యూషన్ కి అని ఎంత చదువుతున్నారు అంతా అంటే ఒకప్పుడుతో ఇప్పుడు పోలిస్తే ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది కదా అందుకే ఒక్కలకొక్కలు పిల్లల్లో కూడా పోటీనెస్ ఎక్కువ అయిపోయిందమ్మా
అవును అవును
మనం వద్దులే అన్నాగని పిల్లలు ఎక్కువ స్ట్రెయిన్ తీసుకుంటారు వద్దులే ట్యూషన్ కు వద్దులే అంటే మా పిల్లలేమో ట్యూషన్ కి ఎళ్తా ట్యూషన్ కి ఎళ్తా మమ్మీ అంటారు
ఆ మా పిల్లలు ట్యూషన్ కి వెళ్తారూ
ఆహా ట్యూషన్ కి ఎళ్తారా పిల్లలకి అదో ఒక హ్యాపీనెస్ మార్నింగ్ రాంగనే ట్యూషన్ కి వెళ్తా అలవాటు అయిపోయింది వాళ్ళకి వద్దులే నాన్న ఇంక అంటంటే వినట్లేదు
హ్మ్ హు మా పిల్లలు కూడా వెళ్తారండి మా పిల్లలు స్కూల్ నుంచి రాగా ఫైవ్ థర్టీ కెళ్ళి ఎయిట్ కళ్ల వస్తారు హ్మ్ మీ పిల్లలు ఎన్నింటికి వెళ్తారు
ఆ పిల్లలు ఇప్పుడు మాముూలుగా వచ్చేసి స్కూల్ నుంచి వచ్చేసటప్పుడు వచ్చేటప్పటికే ఇగ వాళ్ళకి ఫోర్ అయి ది కదా ఇగ ఫ్రెష్ వెళ్లొచ్చే ఫైవ్ అ టైం కి వెళ్తారు ఇగ మనం ఏం చేస్తారంటే మనకి వచ్చేసి టూ సెక్షన్స్ తీసుకుంటారు అనమాట
ఆ ఆ అదే మా పిల్లలు కూడా అలాగే తీసుకుంటారు హ్మ్ పెద్ద బాబు ఒకసారి వెళ్తాడు చిన్న బాబు ఒక సారి వెళ్తాడు మా
ఇగ ట్యూషన్ లో కూడా బా ఒకప్పుడు ట్యూషన్ అంటే ఏ ఒక ఫైవ్ టెన్ మెంబర్స్ ఉండేది ఇప్పుడు మా పిల్లలు ట్యూషన్ లో అయితే ఒక చిన్నపాటి స్కూల్ లాగే ఉంది
అవునువును హా అవును మా దగ్గర కూడా అంతే అండి నైన్త్ దాకా చెప్తారు మా మేడం నైన్త్ ఎయిత్ దాకా చెప్తారు
ఆహా ఓకే ఓకే హ్మ్ నా అయితే అందరు వచ్చారనమాట
ఆ అందరు వచ్చారు
హ్మ్ ఓకే వస్తాం అబ్బా తప్పకుండా వస్తాం నేను కూడా మా సార్ ని తీసుకొని తప్పకుండా వస్తాను
ఆ నేను కాల్ చేస్తా లేండి అప్పటికి
ఆ ఓకే తప్పకుండా వస్తాన అబ్బా అదే చాన రోజుల కి కాల్ చేసావే ఏంటా మీదా స్పెషల్
ఆ ఆ ఆ ఆ సరే అబ్బా మరి రి ఆ ఆ ఆ బాయ్ రా